చె
మ్
అంతే ఇగ చెప్పిరు మాట్లాడిరు కాసేపుండి పోయేదే ఇంకో సారి గొడవైతుందనందురు ఏమో మరిగ ఫోన్ చేస్ పనుండి వచ్చినా అంటాడు చేసు సూడు ఇంకోకసారి గొడవైతే యిట్లైతే ఆడ మనశ్శాంతి లేకుండా పోతుంది ఆడికి ఆడోక మంచన్న తానొక మంచమ్లొ పడడు అది ఇది మూడోసారి ఇట్నే అయితే తే ఎవరి దారి నార్దే అని చెప్తుండే ఆ సూర్యాకాంతం అని నేన్ అందామనుకున్న మరి ఈయన కొట్టి లీకు ఆలోచన బయ్ ట ఆయన లోపట పండి
మ్మ్
పంచాయతీ అయిపోయినాక ఆయనతోటి అడుగ్ ఆయన అట్లా అంటుండు మరి ఆయనళ్ భార్యలను కొట్టి ఆనే ఏమైందో ఏమిటో కొట్టి ఆయన అవతల పండి తినేచోట కూడా అన్నాడు కదా నాక్ మనశ్శాంతి లేదని కేక్ కూడా కట్ చేయలేదా మరి అదేంది మరి నేనే పెద్ద మనిషిని పెట్టాను మరి వాళ్ళ కాడే తీసక్ పోయి పరిసరళ్ళని అట్ట కొడుతున్నా అని నేను కూడా పెట్టినా పెద్ద మనిషి ఆయన ఏదో కలపాలని మాట్లాడుతుండే ఆయన అన్నంత మాత్రన అట్ అయి ఆయనకేమవసరం కొట్టుకుంట్రు తర్వాత మనం చెప్పేదేమన్న టే చెప్పాలి గానీ ఆ ఇంగోసార్ అట్ట్నే ఇంగోసార్ గొడవలైత్ తెగే ఉల్ల బాలచం
ఆ
ఆడు మనశ్శాంతి లేకుండా ఇంటిలోనె ఉంటనం టున్నాడు.
మరి ఆళ్ళ అమ్మని దీసుకొని ఆమెకాడ బెట్టుకోవచ్చు గదా? మా అమ్మని నేను జూసుకుంటా మీ దగ్గర ఒద్దూ ఉండ ట్లేదని దీసుకోపోవచ్చుగా మరి పక్కకి
వాళ్ళ కాడ ఉండదట ఆమె వాళ్ళ కాడ ఉండదు చిన్న కొడుకు అని ఈడ్నె ఉంటది నాక్ దెలిసి కన్నెత్తి జూడ గని నా కాడ ఉండు నేన్ కొడుకును గాదా? అన్నా కూడా మీరెవరు? ఈడ ఉంటే ఈడ ఉంటది. లేకపోతే, వేరే సిష్ట్ అయిత
ఊ నువు అన్ని మాట్లాడేటాయన మీ దగ్గర ఎందుకులే మీక్ గొడవలు అయితే, నేను మరి తీసుకోపోయి ఆడ ఉంచుకోవచ్చుగా పెట్ కోవచ్చు గా
ఆమె బోదు, ఆడ ఉండదు.
ఊమ్, మరి ఆమె బోనప్పుడు, ఆమె కావాలని ఉంటున్నప్పుడు మరి ఆమెకు జెప్పుకోవాలె. ఏమన్న ఉంటే
ఆమే నైట్ మల్లా లేటు దీయమంటూ మొన్న బొయినప్పుడు కావాలనె మొన్న ఆ మొన్న హాస్పిటల్ బొయినప్పుడు మేము బయటకు బొయి తినీ
చలాకి
తిందును అని అంటే, మరి నాకు ముందే జెప్పొచ్చు. నేను తిందునూ ఇప్పటి దాకా ఉంటదా? అని అన్నది. తొమ్మిదింటికి పదింటికే మొన్నా ఫోన్ జేయమన్న ఎందుక్ ఇద్దర్ మంచిగుండడం మొన్న పిలలు దగ్గర సోన్ బొయీ తింటే తిట్టనీ అని అంటే చేసిండు. అటు బయట పోయిన దాకా అట్నే గూసుంది పెట్టిచ్చిన దాకా మళ్ళ మేము ఒచ్చినాక పెట్టుకుంటా అని లేసి ఒచ్చి పెట్టుకుం దెచ్చిండిగ తిరుప్పేటా ఆడ గొంటే తియ్యవా అంటే నేన్ దియ్యలే మలప్పా అక్క తోటి అన్నం పెప్పుతోటి తిన్న తర్వాతా అని మళ్ళా బావి రా లైట్ దీసెయ్
ఊ
రాతిరొచ్చి వెబ్ సైడింగ్ ఇయ్యాలనుంచి మిస్ జెయ్యలే. ఐసా బ్యాక్లా పెద్ద పెద్ద హీరోయిన్స్ ఉన్నరు
ఊ
రేపు పొద్దున్న లేసి, మీరు క్లిన్ జేసిన ఉంటారని బిన దీసుకొని కొట్ ఫొటోస్ ఆయా ఆయన గొడ్తలేడ్, ఈయన గొడ్తుండ్ ఇందాకె మళ్ళ నిన్న మధ్యాహ్నం జెప్తే దాని తలంత నొప్పి బెట్టిందంటే ఎందుకంటే నువ్వు బొట్కున్నావ? నేను గూడా బొట్టుకున్నా నేను చెప్తున్నాను.
హుహ్
వరి గడ్డీ కొట్టుకోందం నీడ
ఉహు
నువ్వు కొట్టుకోలేగా మరి అన్న నన్నట్తే మరి కుడు కుడ్తయా అని నేను ఆ కుట్టుకుంటాను నాకేంపని అని నేనన్నా ఇగ. ఓవరాక్షన్
బానే ఉండ్రు ఇద్దరు ఎక్కడలేని సంతంతా మనకే వస్తది. హ్
ఏమో మళ్ళా నేను వచ్చినందుకు ఎమన్నా అన్నడా.
అ తియ్యలే.
హ్
నీకు తెల్వదుగా పంచాయతీ అని అందుకే రమ్మన్నం తెలిస్తే రమ్మనకపోదు కానీ. మీ ఆయనకు తెలుసు కాబట్టే ఆయన బయటికొద్దన్నడు.
ఆయనకి మధ్యాహ్నమే తెలుసటా నేను వచ్చి పది నిమిషాల ఈయనోచ్చే అద్ద గంట ముందే ఆమే చెప్పింది అదే ఇదే అన్నమాట అప్పుడు చెప్పిండు నాకు. అయనకు కూడా తెలియద ట ఆళ్ళ ముందటనే అడిగిండు మీరు వచ్చినట్టు నాకు తెలుసా అంటే తెల్వదు అన్నడు. అది మళ్ళా నన్ను అనుకుంటది నేను పిలిపిచ్చినా అని. అని అన్నడు ఆళ్ళ ముందే అంత భయం అంటాడు.
పిల్లలకి లేంది ఆమె పిలిపిచ్చి పంచాయతి పెట్టుడు ఏంది నాకు అర్థం కాదు. ఆళైనా ఎట్టస్తుర్రు ఆమె పిలిస్తే.
ఆళ్ళకు ఆళ్ళ అన్న పిలిశిండు ఆళ్ళకు గొడవలు అయితే.
హ్ అర్ధంకాలే.
మాకు గొడవలయితున్నయని మరి అళ్ళా అన్న ఏం చెప్పిండో.
అవును ఇప్పుడు మొగుడు పెళ్ళాలు మంచి గున్నప్పుడు అత్త కోడల్లకు ఉంటే ఏముంది రాను అదే అదే ఫోన్ చేసి, మీ ఆయనకు ఫోన్ చేసి మరి ఇట్లా అమ్మా ఇట్లా ఫోన్ చేశి చెప్పింది నువ్వు మరి మాట్లాడు అని చెప్పొచ్చుగా. మరి నీకే ఫోన్ చేశి ఓ రెండు మాటలు మాట్లాడొచ్చుగా ఏముందాడా.
చాలు ఇంకా. చెప్పకుండా వచ్చిందాట్నా. ఏమో అంతా అదృష్టము నేను కూడా రాలేంట్లే ఒకసారి గొడవ అయినప్పుడు మేము కూడా పెద్దమనుషులు పిలిపిచ్చి ఆళ్ళింట్లో గొడవలయి అని చెప్తా.
వాళ్ళింట్లది నువ్వేందుకు చెప్తవు.
తె మా ఇంట్లది
ఆళ్ళింట్ల ఆళ్ళు మొగుడు పెళ్ళాల పంచాయతీలు మీయి కావుగా మొగుడు పెళ్ళాల పంచా
అ మేం ఇద్దరం మంచిగలేమనే ఫోన్ వస్తుంది మాట్లాడుకో.
నవ్య ఫోన్ చేస్తుంది షాప్ నుంచి. ఫస్ట్ ఎమో సరస్వతి అక్క చేశింది బస్సు కండక్టర్ అక్క.
సర అయినా కూడా మా అయినా కూడా ఇద్దరు గొడవ అయిందనే పిలిపిచ్చింది ఆమె విషయం కాదు వాల్లే మంచిగు ఉండట్లేదు అని పిలిపించింది ఆయన
ఆ వాళ్ళకైతే పని పాట లేదు మనకున్నాయి కదా వాళ్ళకు సంస్కారం లేదు మనకు ఉన్నాయి కదా
ఉం
ఆ
అనంగనే పిలిపిస్తుంది ఆ అనంగనే పిలిపిస్తున్నాను అయిందిగా
అదేలేగాని చెప్తున్నా వాళ్ళ మేము అనక మనం ఒకళ్ళ గురించి మనకు అవసరం లేదు
ఆ
పది మంది వచ్చి మన విషయంలో జోక్యం చేసుకుంటారు మనం పోయి పది మంది విషయాల జోక్యం చేసుకోవద్దు మనకు అవసరం లేదు మనం చక్కగా చూసున్నావా మనది ఉన్నవా మన పక్క న ఉన్నోళ్లను మంచిగా ఉంచినవా లేదా అంతవరకే
అ
సరేనా
ఆ అ
ఆ
నాదే సక్కగా ఎవరి జోలికి నేను ఎందుకు పోతా అ
మనకి ఎందుకులే
అ
వున్నానమ ఆయన ముందు జర మంచిగా ఉండు అంతే నవ్య అయి తే కర్ చే ఎత్తకపోతే ఏం చేసుమని కూడా అర్థం చేసుకోదు చెప్పు
అ అ
స
ఆహా చెప్పాలా హలో పోవాలి
మధ్యాహ్నమే వస్తుందా
పోలేదు ఈరోజు
ఎందుకు
ఆ ఆ సదా దాంతో
అబో
ఆహ ఇ
ఇంకా నువ్వు చేస్తున్నావా వంట
అ చేస్తున్న వన్
మీ రూమ్ లోకి వచ్చి చేస్తుందా
స
ఆ
అవును
మ్మ్
పో స
మ్మ్
చెప్పు చెమ్మక్క లేదు కార్య
లేదు అ తీసేసింది అంటే ఫస్ట్ ది కాల్స్ మాట్లాడినాం గాని అవి ఒకటో రెండో మాట్లాడేసరికి వాడు కూడా తర్వాత ఇయ్యట్లేదు టాస్కులు మన్న కాల్ ఓ సారీ ఇందుల మాట్లాడకూడదు కదా మ్మ్
ఆ
ఐరాద్ తీసుకుపోయినావా ఫోటో
అవ్వదు ప్రద్దీప్ కి ఇచ్చి పెట్టిస్తా లే
నువ్వు ఎప్పుడొస్తవ్ రేపు వస్తావా
అవును
ఎట్ల సేమ్ అదే సైజా
ఆ సేమ్ అంటే సేమ్ అదేదో ఫోటో సేమ్ అయితంది చూడు
మ్మ్
మెత్తగ అయ్యింది
మ్మ్ సేమ్ గా ఫోటో పెట్టింది ఏంది మరి గొడ్డుగాడిది ఏం బాగున్నది
నా దగ్గర నీ అంత మంచివి లేవు
మ్మ్
పోన్లే అయితే ఆ ఫొటో నే
మ్మ్ మళ్ళ తీపియ్యాల అది
ఆ
సరే సరేలే నేను బ్రష్ చేసుకోలేదు చేసుకొని చేస్తా సరేనా
ఆ
బాయ్
ఆ సరే
ఉహు